ఓ
ఆ సర్లే చెప్పండి హలో ఆ గుడ్ ఈవినింగ్ సార్
ఏం చేస్తున్నారండి
ఏముంటది సార్ ఇగా పనే ఉంటది ఇక
అవునా మేడం
ఉ
చెప్పాలి మేడం మీరు
ఏం చేస్తారు సార్ మీరు
ఖాళీ గానే ఉన్నాం మేడం
ఎట్లు వాతావరణం ఎ సార్ ఎండలు బాగా కొడతానుయా మస అదు
వేసవి కాలం ఎండలు బాగు కోడుతున్నా మేడం మీ సైడ్ మేడం
మాకెళ్ళి కూడ ఫుల్ సార్ మేము బయటికి వెళ్ళకుండా కొడతానా
హు
అవు
ఇంకా మేడం ఇది పల్లె రూడు వాతావరణం ఎట్లా ఉంటది మేడం మన ఎండలు వర్షాలు బాగుం
పాలీటూర్ వ వాతావరణం అంటే మంచి ఉంటది సార్ ఎంతైనా పట్టనానికంటే పల్లెటూరు వాతావరణమే మంచి ఉంటది అని చాలా మంది కూడా అంటారు
ఆ
ఇక ఇక మేమైతే పల్లెటూర్లోనే ఉంటాం సార్ మాకు ఎందుకంటే ఇలాంటి వాతావరణం అంటేనే ఇష్టం ఇంకా అందులోటి మాకైతే చుట్టూ తోటలు పొలాలు ఉంటాయి సార్ మాకైతే బాగుంటది
ఆహా ఏం తోటలు ఉంటాయి మేడం మామిడి తోటలు ఉంటాయ
మామిడి తోటలు కాదు సార్ ఇక్కడ పక్కన అంటే ఇట్లా ఉంటాయి కదా ఈ ఇప్పుడు మొక్క మనం పొలాలు అవన్నీ ఉంటాయి మాకెళ్ళి మా ఇంటి చుట్టూ అవే ఉంటాయి సార్ ఇష్టమైన పంట అంటే ఇక వరి అంటేనే ఇక మనకి ఇక అంటే ఇక మనం బతకడానికి అయితే మోత
ఆ బియ్యమే కదా మేడం తినడానికైనా ఏదైనా
అవును మళ్ళ రైతులకు కావాల్సింది కూడా అదే వ్యవసాయం
అంటే మీ సైడ్ మామీడి తోటలు ఈ తోటలు కూరగాయలు ఇట్లా ఏమి పండియార మేడం
కూరగాయలు పండిస్తారు సారు గానీ మామిడి తోటలు అయితే అయి ఉండవు కూరగాయలు అయితే ఇక బానే బాగానే పండిస్తారు ఇక
అవునా అంటే మీరు ఈ ఇప్పుడు వ్యవసయదరూ దగ్గరనే తీసుకుంటారా మీరు కురగాయలు లేదంటే మార్కెట్కి వెల్లి తీ
మార్కెట్ కి ఏం వెళ్ళం సార్ ఇట్లా మనం ఇట్లా ఇళ్లలో వ ఇ పండిస్తారు కదా
ఆ అవున మేడమ్
మాకు చుట్టుపక్కల అంటే ఇక బాగా అలా ఇట్లా అమ్మేటోళ్ళ వస్తారు అంటే ఇట్లా ఇల్లలు వేసుకునే తోళు ఉంటారు కదా ఓన్ గా మనం పండించుకునే వాళ్ళు
ఆ అవునా మేడం
కుండా మనం నాచురల్ గా పండిస్తారు కదా సార్ అట్లాంటివే ఇగ అట్ల అయితేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటది ఇప్పుడు ఇట్లా విలేజ్లలో అయితే అదే మంచి స ఇ పట్టణాలలో అయితే ఇక మామూలుగాంటే ఇప్పుడు మనకు ఒక నెల రోజులలకు వచ్చే పంటను కూడా వాళ్ళ పది రోజులకి ఇరవై రోజులకి వచ్చేటట్టు చేసుకొని వాళ్ళు అమ్ముతారు కదా సార్ అట్లా
సైడు ఎక్కువ వ్యవసాయం పంటలు పండిన తర్వాత కొనుగోలుదారులు వచ్చి ఇప్పుడు మనం కొనుగోలు చేస్తారా మీరు మార్కెట్కి వేసుకోపోతారా
మేము మీకంటే మార్కెట్ ఉంటాంది సార్ మా ఊర్లో ఇక మార్కెట్లనే ఏస్తాం
అవునా అంటే ఎక్కువ ఏం పండు ఏం పడుతుంది మేడమ్ మిర్చి వరి సాగు చేస్తారా పత్త మొక్కజోన్న
మేమైతే ఇక వరి ఎక్కువ ఇక వేరే పంటలు ఏమి ఇయ్యాము సార్ ఇగా
మీకుంద వ్యవసాయం
ఆ ఉన్నది సార్ మాకు మాకు కాకుండా ఇంకా మామూలుగా మేము వేరే వాళ్ళది కూడా కవులకి తీసుకొని చేస్తాం సార్
అవునా అంటే వరుసాలు చేస్తారా మిర్చి గిట్ల ఏమైనా చేస్తారా వరిసాలు చేస్తారా ఇంకా మేడం అంటే వ్యవసాయం బా బావిలా బోర్లా మీ సైడ్
ఇక మేమయితే మా ఓన్ అయితే మాది బాయి ఇక మేము మామలుగా కౌలకి వేసి వాళ్ళు అంటారు కదా వాళ్ళు కూడా ఇక బాయిలే బోర్లు ఎక్కువ నడవవు సార్ ఇక్కడ
అవునా మేడం
హూ
ఇప్పుడు క సీజన్లో ఎండలు ఎక్కువ సీజన్లో నీరు సదుపాయం ఉంటుంద మేడం
ఏంటి సార్
ఎండలు ఎక్కువున్న ఎండాకాలం కదా ఇది నీటి సదుపాయం బోర్లల్లో బావిలలో ఉంట యా మేడం
ఇక ఎంతైనా వర్షాకాలం లెక్క ఉండవు సార్ ఇక కష్టం ఎలడము ఇక మనం మామూలుగా వర్షాకాలంలో వేసుకునేది ఒక చెప్పాలంటే ఉదాహరణకి మనం ఒక ఎకరం వేసుకున్నాం అనుకో వర్షాకాలం
ఆ
ఇగా ఈ ఇప్పుడు ఈ ఎండాకాలంలోన అయితే ఒక అరెకురం వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాటర్ సరిపో
ఆహ అవునా మీరు తిను తినడానికే పెడతారా మీరు బయట మీరు
అమ్ముతాం సార్ ఇగ తినడానికి ఏం పెట్టాం అమ్మడానికే పెట్టుకుంటాం గని ఒకసారి అయితేనేమో అంటే ఒక కాలంలో వేస్తరు కదా సార్ అంటే వర్షాకాలంలోయి ఏమో మనం తినడానికి ఎండకాలంలో వేసినయి మొత్తం అమ్మడానికి ఇగా
అంటే రెండు పంటలు పండిస్తారా మేం అంటే ఎన్ని నెల్లు పంట వ్యవసాయం వరి
ఇగా మనం అంటే ఇగా ఒడ్లు మనం నానబెట్టిన అంటే మొలక కట్టిన దగ్గర నుంచి ఎట్లైనా ఆరు నెలలు ఉంటే సరీగా
ఆరు నెల్ల పంట మీ ఇంట్లో వ్యవసాయం చేసేది మీ మీ హస్బెండ్ వాళ్ళు చేస్తారా మే మా అత్తమ్మమ ఎట్లా పోతారా వ్యవసాయం కాడికి
ఇగా మేమైతే వెళ్ళాం సార్ మా ఆయన ఇగా మా మామయ్యనే వాళ్లు ఇద్దరే చూసుకుంటారు
అవునా ఇప్పుడు పండ్ల తోటలు ఉంటాయా మేడం మీ సైడు
అంటే ఏం పండు సార్
మామిడి పండ్లు గానీ అరటి తోటలు గాని
అట్లే ఏం లేదు సార్ ఇక్కడ మొత్తం ఇట్లాంటి పంటలే ఉన్నాయి ఇక్కడ తోటలు లేవు
అవునా అంటే ఇప్పుడు మామ్ మామిడి తోటలు ఉంటాయి కదా ప్రతి ఒక్క విలేజ్లో పచ్చడికి గానీ పండ్లకి
ఆ ఎక్కనో ఒక చెట్టు ఉంటే సారు గాని పండ్లకు ఐడియా లేదు గాని ఎక్కడనో ఒక చెట్టు ఉంటది అవి మనకు పచ్చడకి ఉంటాయి గాని ఇగా మనకు పండ్లు అమ్మడానికి అయితే ఇగ ఉండదు సార్ ఇగా వేరే ఊర్ల నుంచి వచ్చి అమ్ముతారు ఇక్కడనాయితే
అవునా మీకు ఇష్టమైన పండ్లు ఏంటివి మేడం
మాకు ఇష్టమైన అంటే అన్ని తింటే సార్ నేనైతే
అన్ని పండ్లు అంటే ఏదో ఒక పండు ఇష్టం ఉంటుంది కదా
అట్లే ఏం లేదు సార్ నేను నేనైతే పండ్లు అన్ని తింటా సా పనులైన కూరగాయలైనా ప్రతి నేను అయితే అన్ని అన్ని తింటే సార్ ఇగా
అంటే మీ విలేజ్ లో కూరగాయలు పండ్లు అంటే కేం ఇప్పుడు వ్యవసాయదారులు పండిస్తారా మీరు మార్కెట్కి వెళ్ళి తీసుకుంటార పండ్లు గిట్ల
అవ్వే అంటే కూరగాయలు మాత్రం మేము ఇగా మాకు విలేజ్ లో పండించిన వాళ్ళ దగ్గరనే తీసుకు టాం మార్కెట్కి ఏం వెళ్ళాం ఇగ పండ్లు అంటే ఇగ కొన్నేమో దొరుకుతాయి ఇగా దొరికని వాటి కోసం అయితే ఇగా మార్కెట్ కి వెళ్లాల్సి వస్తది
అవునా మేడం మీకు టౌన్ దగ్గరేనా మేడం దూరం ఉంటదా మీ విలేజ్కి
దగ్గరనే సార్ ఒక ఎంతసేపు ఒక టూ మినిట్స్ లో పోతం సార్
టూ మినిట్స్ వెళ్తారా అంటే మీకు టౌన్ దగ్గర అంటే మీకు ఈ కూరగాయలు గాని పండ్లు గాని అన్ని అక్కడ నుంచి తెచ్చుకుంటారు
ఆ అవును సార్
ఇంకా మేడం ఇంకేం విశేషాలు
ఇంకేమున్నాది సార్ మీ మీకెళ్ళి ఉంటాయా సార్ మారి తోటలు
మాది కొద్దిగా మాకు ఎనిమిది కిలోమీటర్ దూరం ఉంటుంది మేడ మాకు టౌన్ కి వెళ్లాలంటే సిటీకి పోవా అంటే మా సైడ్ మామిడి తోటలు మిర్చి ఎక్కువ సాగు చేస్తారు మేడం మిర్చి, మొక్క జొన్న వరి, పత్తి మూడు పంటలు నాలుగు పంటలు బాగా సాగు చేస్తారు మేడం వ్యవసాయం ఉంది మేడం మాకు మూడు ఎకరాలు ఉన్నది
అంటే మీరు చేస్తార వేరే వాళ్ళకి
మేము కౌలుకి ఇస్తాం మేడం అంటే మాకు కౌలు చే ఇప్పుడు చెరు సాగం లె చేస్తాడు వరి పంట అంటే పాలు లెక్క చేస్తా ఉన్నట్టు ఒక వంద వర్షాలు పడితేయి అలా యాభై వాళ్ళకు యాభై మాకు అన్నట్టు
అదేదలే మీది సగం ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు సగం ఇస్తారు
ఆ అలా అలా చేస్తామండి వ్యవసాయంకు వచ్చేసి ఒక బావి ఉంది ఒక బఊరు ఉందండి
ఆహా
ఆ వల్లే గా వ్యవసాయ చేష్ వ్యవసాయం చేష్ వచ్చే మార్కెట్లో మార్కెట్కి తీసుకెళ్తారు ఓట్లు కాంట మొత్తం అయిపోయినాక డబ్బుల విషయంలో చిరసగం తీసుకోవడం జరుగుతుంది ఎక్కువనైతే వరి సాగు చేస్తారు మేడం వోరి పత్తి
ఆ
మా సైడు అంటే వాటర్ సదుపాయం తక్కువ ఉంటుంది
ఆహా అట్లయినా మరి వరి పంటకి ఏం సరిపోగా సార్ మరి వాటికి
అంటే ఎండాకాలంలో ఎండాకాలంలో తక్కువ వేస్తారు అంటే ఎకరం నరబెడతారు వర్షాకాలం వచ్చే వరకు మొత్తం మూడెకరాలు సాగు చేస్తున్నాయి
ఆ
అలా అలా చేసుకో అలా చేస్తాను నేను అంతకరకే
అంటే మీరి ఇప్పుడు తినడానిక అయితే మరి అల్లవించ తీసుకుంటందా
లేదండి ఇప్పుడు మేము దొడ్డు వరి సాగు చేస్తాం దొడ్డు వరి చేిన తర్వాత అ అమ్మేస్తాం కదా వచినంక వచ్చిన డబ్బులతో మేము మార్కెట్ నుంచి పియ్యం తెచ్చుకోవడం జరుగుతుంది
ఆహా
సన్నబియ్యంతోని మార్కెట్లో తీసుకొని తినడం జరుగుతుంది
ఆహా
మీరు ఎలా చేస్తారు మేడం
ఇక మేమైతే ఈక వర్షాకాలంలో అయితే సన్న వేసుకుంట అంతే ఏం సార్ కొంచెం వేసుకుంటాం అంటే ఒక అరై గ్రాం అట్లా వేసుకుంటాం ఇక మిగిలిన ఏమో మొత్తం దొడ్డి వేస్తాం ఈ కార్యక్రమం అందం అంటే ఇక మనకు సంవత్సరానికి సరిపోయే అంత పంట అయితే వేసుకుంట ఉంట సరిగా మనకి ఇంట్లకి ఒడ్లు
ఆ
ఇక అవి ఇక రెండు సార్లు పట్టించుకుంటాం మళ్ళీ ఇప్పుడు ఇక ఎండకల మొత్తం దొడ్డి వేస్తాం ఇప్పుడు తీసుకోము ఇగా వర్షాకాలంంలో మళ్ళా సన్న వేసుకుంటాం ఇక బయట కొనుక్కోవాలంటే మస్తు చాలా డబ్బులు అయితే కద సార్ మళ్ళ అయినా మంచి ఉండవు మనకి నచ్చినట్టు వా పట్టించుకోవచ్చు మళ్ళీ
అవున
ఉ
ఇప్పుడు వ్యవసాయం నుంచి కొ మీకు పాడి పశువులు ఇవన్నీ ఉంటాయా వావుు
ఉన్నాయి సార్ మాకు బ్బార్లు ఉన్నాయి మళ్ళీ అందుతోటి మాకు గొర్రలు కూడా ఉన్నాయి సార్
అవునా అంటే ఇప్పుడు పాల ఉత్పత్తి ఉన్నదన్నట్టే మీకు
ఉన్నది సార్ ఉన్నది లేంటి కాని అసలు రీసెంట్ గానే ఇంకా మకు రెండు దూడ లోక భారత చని పనే సార్ నిన్న నిన్నొ ఒకటి బర్రే మొన్న రెండు మూడు దూడలు ఇక ఒక బర్రె ఉంది ఇంకొక దూడు ఉంది దగ్గర ఉండే ఉన్నాయి
అవుననువు
వాటికి మది ఎందుకో అట్లా అనిపోయినాయి ఈ గొర్లు ఉన్నాయి సార్ ఇగ గొర్రెలంటే మామూలుగా అంటే గొర్రెపోతులు సార్ మేము ఇట్లా పండుగలకి అటు ఇటు ఇట్లా ఉంటాయి కదా సార్ అలాంటి వాటికి ఫంక్షన్స్ స్కి అలాంటి వాటికి మేము అమ్ముతాం మా దగ్గర తీసుకొని పోతారు
ఆహా దొరుకుతాయి అండి మీ దగ్గర
తీసుకుపోతారు సార్ చాలా మంది మౌబాద్ సైడ్ అటు అటు చుట్టుపక్కల ఊర్లల అందరు వచ్చి తీసుకొని పోతారు
ఆహా ఓకే అండి
ఆ సరే సార్
ఓకే